ఆ హలో యాడున్నావ్ ఎక్కడున్నావ్ పైనున్నావా ఏం జేస్తన్నావ్
ఏం చేయాల
ఏ చేయలేదా అట్లా బయటి బైటికొచ్చిన చల్లగాలికి
ఆ
తిండానికి పోలేదా ఇంకా
లేదు ఆకలిగా లే వందికే పోను పోనుగూడ. ఏం తీ టీ దాగినా
ఈ పని చేస్తుం డుద్దా ఏ ఇండి కొచ్చారు రాను స్టార్ట్ గాలే ఫోను
హ్మ్ ఇంకా ఆ ఇంకా ఏం చేస్సన్నారు మీరు హలో
హలో ఉకే వున్నా అండి
హా
ఊరికే ఉన్నా
హ్మ్
హ్ మ్ ఏం జేస్సునావ్ నైట్ కి ఫుడ్డు
తెలియదు
నువ్ తిరుగాకు వో ఒకచోట చో గాల్స్ సౌండ్ ఆహా గాలి సౌండ్ వస్సంది.
హ్మ్
ఇంకా
ఇంకా యేం లేదు చెప్పల్ల
వద్దు ఫుడ్ డైటింగా
డైటింగే లావై
ఆహా అబ్బా ఎంతా హండ్రెడ్ కేజీస్ వు వా ఏంటి
ఆ అంతుండను యాభై కేజీలు ఉంట
యావై మళ్ళ యావైతే యితంగ్
అంతే కదా
ఉ
హ
కేజీలు ఏమైనా వెయిటా నువ్వు డైటింగ్ చేయడానికి ఇ తీస్లే ఇలీట్ అది
ఆ
ఏం వెయిటింగ్ కాల్ కరి ఓ
అ
ఆ చెప్పాలి నువ్వే ఏమైనా ఉంటె ఇంట
ఏ ఉంటాయి చెప్పేదానికి
ని చెల్లె ఎం చేస్తంది
మా చెల్లి ఏం చేయాల
ఏం చేయలేదంటే
ఏం జలో అంటే హుందస్తన్
ఆ
హ
చెల్లి డైలీ చేస్తాం యలే డైలీ మ్యాథస్ ప్రాక్టీస్ చేస్తాను. కదా చేయడం లేద
చేయడం లేదు ఇప్పుడు చేస్తే గుర్తుండదని చె నేను అసలు చేయను. వన్ డే బిఫోర్ వడే బె టింగ్ అట్లే ఏమి లేదు.
ఓ అవును ఇంటికి బస్కెళ్తారా అరు
ఆ
ఇంటికి బస్ లో వెళ్తారా
ఆ బస్ లోనే వెళ్తాం. ఇంకా పోవాల కాదా ఫుల్ రష్ ఉంటుంది.
అవును కదా ఫుల్ రష్ ఉంటది. ఎందొ ఆధార్ కార్డ్ పెట్టడం వల్ల ఏమో ఉంటాది. స్ బస్ నిండా అమ్మాయిలే ఉంటారు చెప్పాలి నువ్వేమైనా చెప్తే వింటా
అంటే చెప్పేదాను
అ
అ
అ అవును అక్క పెళ్ళి అన్నా ఏమైంది అయిపో అయిపోయిందా అయిపోదు కదా ఎగ్జామ్స్ పనికి
అ
స బతవ
అయిపోతా
ఎప్పుడు లాస్ట్ సమస్త
నాకా
అ హ
మాకు నై ఎయిటీన్త్
ఎయిటీన్ంతా అంటే ఏదే పడుతంది ఈటీని
ఎయిటీ నా
స్వేనాఓఓకేా పోతరా మ మీరు
అ
ఆఫటర్నూనా ఈవనింగ్
ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఎగ్జామ్ ఉంది
ఈవినింగ్లా అండి
ఆ
ఎన్ అవర్స్ పడుతు జర్నీ
ఫోర్ అవర్స్
ఫోర్ అవర్స్ నా ఫోలో సెవెన్ అవర్స్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ పద్దం జరింది ఏడు ఏడు ఎ క అంత లాంగ్ కదా
అ
అ
ఇంకా
ఇంకా చెప్పాలి నువ్వే ఏమైన
యే అంతరిచ్ తను
లో
మీరే చెప్పల
నేన్నేం చెప్తే నేను వింటాను
మ్మ్
మ్మ్
అద్యే రెడ్డి ఇర్లేదు మ్మ్ లేదే ఇంకా
హ
ఏం లేదు ఇంకా చెప్పేయిదానికి
ఇంట్లో వాళ్ళు కాల్ చేస్థాన్నార్
ఆ అవ్నా ఒక ఫైవ్ మినిట్స్ మరి మాట్లాడతా
ఆ ఆ
ఓ ఓకేనా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మాట్లాడుతుంది అండి
ఆ బావున్నా సరు టూ టైమ్స్ చేసినారు
ఏం కాదులే పదినిమిషాలు
హ్మ్ ఏం చేయాలా టెర్రస్ వాకింగ్ చేస్తన్నా
మీ ఫ్రెండ్స్ అందర్ ఎల్లినార
టెర్రస్ అంటే మిద్దిపైన ఆ వెల్నారా
ఏం చేస్ మళ్ళీ పన్ కోలేదా ఏమేమి క్లాసస్ జరిగినాయి ఎయిత్ ఎవ అసైన్మెంట్స్ ఏమన్నా ఇచ్చినారా లేదా మరి ఏం చెప్పనారు
అంతా నార్మల్గానే జరిగింది
నార్మల్ గానే జరిగిందా అవును తరువాత
ఏం లేదు ఇంకా ఊమ్
ఊహ్మ్ ఊమ్
ఊమ్ పాటలు నాక్ రావ్
హ
కొత్తది ఈ పిక్కు ఆ సాంగ్ రిలీజ్ అయింది చూసినవ బిలోంది ఏపీక్ ఆ వైష్ణవి ఆనంద్ దేవరకొండ
అయ్
బేబీ మూవీన్లా హీరో హీరోయిన్ చూపించిన్ల ఈవినింగ్ ఏపీక్ సూపర్గుంది కేకుంది
ఒహో లవుగురించ అంతా ఏమబ్బా తెలిదేది చూళ్లే దేంట్లో చూసినావు
నేను యూట్యూబ్లో సాంగ్ ఓటి రిలీజ్ అయింది
ఉహ్
ఊమ్ బలోంది స్టెప్
ఏమ్స్ స్టెప్ పాప జడలా
ఆహా
ఆ జడల్ని నాని కదా అది ఎపిక్ తెలిదే
తది
ఏమో నాకేమనిపియ్ ఈరోజు తెలుసా ఆడిలో పాటలు పెట్టినర్ తెల్
మిమల్నిందు గాడలోకి పిలుచకొ మీ పాటలు పెట్టినన్నారు ఏ
ఆ అండి ఫస్ట్ తు ఇంకా ఆయన రాలేదా అదే ఆయన వర్క్ షాప్ చెప్ ే అయనా
అంటే మొత్తము అందరినీ పిలిపించి పెట్టి చెప్పినారా
అవును సిస్టెక్ సైటెక్ ఓన్లీ ఈసీ బ్రాంచెస్ మాత్రమే అనమాట
అ
ఆ ఇంగ కుచ వెటి పా ఆోటల్ పెట్టినారు తర్వాత వచ్చేసి ట్యూబ్లైట్ ఉండదా షార్ట్ ఫిల్మ్ చూసినవా ఆ షార్ట్ ఫిల్మ్ కూడా పెట్టిన తెలుసా హాఫ్ చూసినాము
హ నేను చూడల ట్యూబ్లైట్
బంది ట్యూబ్లాైట్ ఆమె కొడతదివన్నీ అంటే వాడు రోజు ఇస్తాడు ఆ ప్రపోజ్ చేసినప్పుడు అల్ చంపక కొడతా ఉంటదామె అంటే ఎందుకు కొడతా ఉంటుందంటే లాస్ట్ లో చెప్తాడనమాట వాడు అంటే స్కూల్లో ఉన్నప్పుడు మయవ ఈ ప్ర కోర్స్ చేసింట వాడు ఒప్పుకొని వెళ్ళడు అ ఆ వాడ ఏది కదా ఆ అమ్మాయి అన్ని సార్లు తిరిగింటాడు అనమాట వాళ్ళ తెలియదు అది అందుకు ఆ అమ్మాయి తిప్పించుకోవడానినికిని చెప్పేసి అమ్ ప మళ్ళీ కుడతది కు నవ్వుతది ఫస్ట్ కొనే కొ రోజో కొన జాబ్ లీటర్ తీ ఇస్తాడా తీసుకొని నవ్వి మళ్ళీ తెల్ల పైకి ఎత్తి కొట్టి నవ్వుతాది మళ్ళా చంపకుడా నవ్వు పీతది ఆ
హ
బాగుంటది
మీరు పోలేదా తినేదాననికి
కా పోవాలి విషెస్ చేసినా కదా పోవాల తినడానికి ఏం చేస్తున్నారు ఏం అ పప్పు పప్పు చేసిండారం టందమ్ ఎబ ఎన్నా ఏం చేసింటారబ్బా చూడాలి కిందకి పోయి చూస్త అ కానీ
హ
కదా ఏం చేసినార అనేసి
అ
హ
ఇంకా
చెప్పాలి నువ్వే ఏమైనా చెప్తే
ఏముంటాయి చెప్పేదానికి ఏముంటాయ చెప్పేదానికి నార్మలే
అ మజ్జిగ పెడ్తారు కదా మజ్జిగ మిగా కట్ తీసుకొని ైస్త సజనిల్ క కొ సజ్జాస్తాయి తే చూడాల ఏ మైత ంకా
ఇ
ఈరోజు అంత చలిగా ఏం లేదు కదా నిన్నా మోన్నా చలిగా ఉండే క్లైమేట్
సరే అయితే మలేసా
ఆ సరే ఆ సరే బాయ్